విన్పిస్తుందా బ్రో ఆ గుడ్ ఈవనింగ్ బ్రో
గుడ్ ఈవెనింగ్ బ్రో
ఆ మనం నేచర్ గురించి మాట్లాడుకుందామా ఇప్పుడు
ఆ సరే బ్రో నేచరు గురించి మాట్లాడుదాం
క్లైమేట్ అంతే ఇష్టం బ్రో
నాకు మంచి కూల్గా ఉండి చిన్న చిన్న వర్షం పడుతూ అట్లా ఉంటి బాగుంట మ్లుూ
అవున్ రా
ఆ మీకు బ్రో?
ఆ నాకు అలాగె అంటె ఇష్టమే బ్రో. కాక్ పోతే వర్షం లేకుండా వెదర్ కూల్ గా ఉంటె బాగున్ టాది. వర్షం వస్తే ఒకవేళ ఇప్ ఇబ్బంద్ అవుతది కదా!
ఎక్కువ వర్షం కాకుండా, చిన్న చిన్న చినుకులు పడుతూ, మంచు కురుస్తున్నటు ఉంటే బాగుంటుంది. కదా బ్రో?
ఆ అమ్మ అంటె, ఎవరి అభిప్రాయం వాల్లది. ఇంకా బ్రో? మీరు చెట్లు పెంచడం ఇలాంటివి చేస్తుంటారా?
ఆ మా అవును బ్రో. మా ఇంటి దగ్గర చాల చెట్లు పెంచాము. ఆ కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు
ఆ
కరివే కరివేపాకు చెట్టు.
ఒ హ అంటే, ఇంటికి ఉపయోగపడే వస్తువులన్ని పెట్టుకున్నారా? ఆహా
లా
మా ఇంటి ముందు స్థలం లేదు బ్రో. ఎవో రెండు పూల మొక్కలు ఉన్నాయి. అది కూడా ఇ కొకరు అయితే ఇబ్బందవుతాది. ఊరికె ఉన్నా ఉండాలన్ టె ఉన్నాయి. అంతే బ్రో.
మా ఇంటి దగ్గర చాలా ప్లేస్ ఉంది. అందుకనే, ఇగ అలా పెంచుకుంటున్నాం.
ఆ ఇ తోటలు అలాంటివి ఏమి లేవా బ్రో?
తోట ఉంది బ్రో.
అవునా!
అందులో మొక్కజొన్న పెట్టాము.
ఆ
ఆ మీకేమైనా ఉందా బ్రో?
ఆ మాకు ఉన్నాయ్ బ్రో. మామిడి తోట ఉంది. ఇంకా ఇ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతాది.
ఆ మామిడికాయలు. బానె కాస్తాయ బ్రో? మీ తొర్లో
ఆ లేదు బ్రో తక్కువే పూత వచ్చింది కానీ కాయ రావడం లేదు ఇంకా ఎన్ని ఇప్పే ఎన్ని పెస్టిసైడ్స్ వాడినా లాభం లేదు ఉన్న పోతుంది ఎవ్రీ ఇయర్ అలానే అవుతుంది
ఆహ
ఉ
ఇంక ఏం బ్రో
చిన్నప్పుడు ఇలా స్కూల్లో ఏవన్నా చెట్లు నాటడం అలా
అవును బ్రో స్కూల్ లో చాలా న టం మా ఫ్రెండ్స్ అంతా
ఆ అవునా అంటే స్కూలో ఇట్లా కాంపెయిన్స్ పెడితే చేస్తుండే కదా అట్లా దాంట్లో పార్టిసిపేట్ చేసేరా
ఆ చేసా బ్రో
అంతే అలా
ఎప్పుడన విజిట్ చేసారా బ్రో ఎక్కడన్నా మంచి ప్లేస్ ఎక్క టూరిస్ట్ ప్లేస్లు నేచర్ కోసం
నేచర్ కోసం అంటే నేను నదిల్స్ వెళ్ళా బ్రో ఇక్కడ కర్ణాటక
నంది హిల్స్ కెళ్ళారా
మీరేల్లారా
ఆ నేను వెళ్ళా బ్రో నంది హిల్స్ కీ బానే ఉంటుంది అక్కడ
మన ఇక్కడ బాగుంటంది కదా బ్రో ప్రదేశం చాలా ఆ
కడ
ఆ ఫ్యామిలీ తో ఎలారా ఫ్రెండ్స్ తో ఎలార
ఫ్రెండ్స్ తో వెళ్ళ బ్రో మీరు అటువంటి ప్లేస్ కి ఫ్రెండ్ తో వెళ్తేనే మంచిగా ఎంజాయ్ చేయచ్చు బ్రో
ఆ ఇంకా ఎక్కడికి వెళ్ళారు
పాండిచేర్రీ కి వెళ్ళ బ్రో
అవునా ఆ ఆ
అక్కడ కూడా బాగానే ఉంటుందంట
ఆ అక్కడ ఇలా సిల్లీ రీజియన్ ఏం కాదు కదా బ్రో బీచ్ కోసం వెళ్లారా
ఆ బీచ్ కోసమే బ్రో
అవునా అంటే లోకేషన్స్ బాగుంటాయి మీరు మంచిగా ఫోటోలు దిగుతారా
ఆ అవును బ్రో ఫోటోల కోసం అనే పాండిచ్చేరికి వెళ్ళాల్సింది
అవునా
ఆ
ఆ
నిజం బ్రో
నీకేంది బ్రో మీకు ఫ్రూట్స్ అంటే ఇష్టం
నాకు పప్పాయ అంటే బాగా ఇష్టం బ్రో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది.
ఆ
పాపాయ ఎక్కువ తింటాను
హుహు
మీకు బ్రో
నాకు అలా ఏం లేదు బ్రో ఏదైనా తింటా పర్లేదు
ఏవైనా తింటారా
ఆ ఏదన్న ఫ్రూట్ బాగుంటే తింటాము
ఆహా ఇప్పుడు మ్యాంగోస్ తింటార అయితే సీజన్ ఉంది
మ్యాంగోసా తింటా బ్రో త క్కువే బ్రో అంతా ఎక్కువ ఏం లేదు అంటే చిన్నప్పుడు నుంచి ఏవా ఈ మధ్య పెడగం వల్ల అంత ఇష్టం లేకుండా పోయింది ఆ అవును
ఆ
ఉన్నాయన్నారు కదా కూరగాయలు అలా ఏమన్నా ఏస్తా ఉంటారా మీ గార్డెన్లో
ఇంటి దగ్గర ఆ కూరగాయలు అలా ఏం లేదు కాకరకాయ ఒకటి కాకరకాయ మొక్క ఒకటోంది.
ఆ
అది ఒక్కటే మామూలు కూరగాయలేం లేవు బ్రో
అదే నార్మల్గా టమోటావి మీరపకాయలు అలా పెడుతుంటారు కదా అలా అవునా ఏమేం ఫ్లవర్స్ ఉన్నాయి బ్రో
రోజ్ ఉన్నాయి, టూ కలర్స్ రెడ్. డు, వైట్ అండ్. గంతే బ్రో ఫ్లవర్స్ ఒకటే.
ఆ మొక్కలు ఎలా బ్రో మీరే తయారు చేసారా లేదా, వేరే దగ్గర నుంచి తెచ్చుకొని నాటారా.
అవును బ్రో, వేరే దగ్గర్ నుంచి కొనుక్కోచ్చుకోని నాటుకున్నా అవి.
టెంకాయ చెట్టు గూడా ఇంగా పెరుగుతా ఉంది, ఇంగా కాయల్ ఏమి రావట్లేదు.
ఇంకా దాన్ల గురించి అలా.
ఆ.
ఎన్ని ఇయర్స్ కి ఓ, అంటే కాయలు కావడం. స్టార్ట్ అవ్, ఎప్పుడవుత్. అదే అండి. పెట్టిన్ తర్వాత, ఆ కొబ్బరి. జ .
పడతా బ్రో ఒక ఫైవ్ ఇయర్స్ అట్లా, లేకపోతే సిక్స్ ఇయర్స్ పడుతుంది.
అవునా అంటే ఈ మధ్య హైబ్రిడ్ వచ్చాయి కదా, అలాంటిదా లేకపోతే నార్మల్దేనా, ఆ అవునా. హా మొక్కజొన్న బేట్టార్ అని జెప్. గారా మీరు. ఆ మీర్ ఎళ్తుంటారా, పొలంలోకి.
ఆ వెళ్తుంటా బ్రో, రోజు వెళ్తూ ఉంటాను, రోజు చూస్తా ఉంటాను వెళ్ళి.
ఆ అది ఎన్ని మంత్స్ బ్రో క్రాపు.
ఆ మొక్కజొన్న ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్.
ఫోర్ మంత్స్ లో అయిప్. పోతదా మొత్. మొత్తం నాటినప్పటి నుంచి, పోవడానికి ఆహా.
ఫోర్ మంత్స్ కి కట్ చేసుకొని, మార్కెట్ తీసుకెళ్ళొచ్చు.
అవునా మంచిగానే ఉందా, దానికి రేటు ఆహా. అవునా ఎన్ని ఎకరాలు ఉంది.
ఆ ఇప్పుడు మాకు. ఫైవ్ ఎకర్స్.
ఆ అంతా మొక్కజొన్న వేసారా.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
ఆహా.
మీకు మొత్తం మామిడి చెట్లే ఉన్నాయా బ్రో.
అంటే మామిడి చెట్లు ఒక టూ ఎకర్స్ లో ఉంది బ్రో. ఇంకా, వన్ ఎకర్ అంటే, చెరువు కిదా, చెరువు కింద భూమి ఉంది బ్రో. అందులో రే . చెంద్గానే వరినటం నాటం అనుకుంట
ఆహా
హ్మ్ మీ సైడ్ ఎ
మా సైడ్ వరి అలా ఏం లేేదు బ్రో తక్కువ రేరుగా చూస్తుంటాము
ఇరిగేషన్ ఫెసిలిటీ బావుంటదా మీకు అంటే వాటర్ ఆ ఆ బోర్ ఉందా అ ఆ మంచిగానే ఉన్నాయా వా టర్ అంత
ఆ మంచిగానే వస్తున్నాయి బ్రో దాంట్లో ఇక్కడ వాటర్ చాలా బానే పక్కనే డ్యామ్ ఉంటుంది అందువల్ల ఇక్కడ వాటర్ చాలా అవైలబుల్ ఉంటుంది హ్మ్
ఇంకా మీరు ఏమన్నా అడగాలనుకుంటున్నారా
ఏం లేదు బ్రో
అ
మీ ఇంటి దగ్గర పక్షలు ఏమన్న వస్తుంటాయి బ్రో చిన్న చిన్న గోవులా అలా అవన్ని అంతరించిపోయాడు
ఆ వస్తుంటాయి బ్రో చిన్నగా అప్పుడప్పుడు బియంవేస్ అట్ల మిద్ది మీద
ఆహా చాలా రేర్ బ్రో ఇక్కడ వచ్చి
బ్రో మా ఊరు సైడ్ ఇంకా కొంచెం హిల్స్ ఉన్నాయి ఊరు అవతల అలా అని కొంచెం ఉన్నట్టు ఉన్నాయి
ఆహా మా సైడ్ అలా ఏం లేవు బ్రో
హ్మ్ అప్పుడు ముందు ఇంకా రామచిలకలు అన్నీ వస్
ఆ ఇక్కడ కూడా అంతే బ్రో మా వాళ్లు చిన్న చిన్న గోలు వస్తాయింతే ఆవు కూడా చెప్పుడో ఒకసారి వస్తుంటది
మ్.. లీటర్ ఆఫ్ వాటర్ పెట్టలా మనం
మ్... పెట్టాలి బ్రో వాటికి పాపం
మ్.... వాటర్ దొరకడం కష్టం అవుతుది
ఆ వాటికి వాటర్ పెట్టాలి
లేదుర అవునా ఆ.... మా సైడ్ కూడా అంతే. బ్రో చాలా ఉన్నాయి ఒక్క తలపులు వేసుకోకపో తే వెంటనే వచ్చి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోది అ
అవున బ్రో ఇక్కడ కూడా అంతే చాలా ఉన్నాయి్
వాటికి అవసరమైనా తీసుకెళ్తే పర్ ర్లేదు పిండి అలాంటి తీసుకు ఎళ్ళి బయటకెళ్ళీపారేస్తారు ఊరికి అవి తినవు మనకి వేస్ట్ అవుతది
మంకీస్ అన్నీ ఎలాంటి పనులు చేస్తాయి బ్రో
అవును బ్రొ నీకు ఏ యానిమల్ అంటే ఇష్టం బ్రో
నాక క్రొకోడైల్ అంటే ఇష్టం బ్రో
ఎందకు బ్రో అంతా మామూలు వేరే చెప్తుండు
మూవీలో రాజసాబ్ లో క్రొకోడైల్ ఛూసి
అంటే క్రొకోడైల్ ఇష్టమన్నారు ఇష్టమైన వాటిని కొడితే మీకు ఏ భాదెయలేద
అందుకే బ్రొ అందులో చూసి నేను దానికి ఒక మంచిగా ఫీల్ అయిపోయి అలా చేయకూడదు అనేసి
అవునా
కు బ్రొ
నాకు పీకాక్ అంటే ఇష్టం బ్రో
పీకాకంటే ఇష్టమ
మ్
మీరు సింగరా బ్రో
నేనేం కాదు బ్రో
ఆ
ఆ జస్ట్ ఊరకే దానికీ ఏం సంబంధం లేదు అంటే చూడ్డానికి బావుంటాది కదా
ఆ పికాకంటే బాటగబ్రు అనిమల్లో ఏది ఫేవరెట్ టే
ఇంకాని మళ్ళ అంటే ఏది లేదు బ్రో డాగ్స్ అంటే ఇష్టమే కానీ పెంచుకుందాం అంటే పెంచుకుందాం అంటే లో లో ఒక్కరు అనమాట
ఎందు కొప్పుకోరు బ్రో
అంతే బ్రో మేమి ఇంట్లో ఉండం చదువుకోవడానికి బయటకి వెళ్తు ఉంటము ఇంకా వాళ్ళు చూసుకోలేరు కదా
ఆహా
హ
స్ట్రీట్ డగ్స్ టి దగ్గరట్లా
డాక్స్ ఉంటాయి బ్రో కానీ మతో ఉండవు కదా అవి వాటికి ఇష్టం వచ్చిన చోటు ఉంటా
దగ్గరే ఉంటాయి బ్రో అవి
వస్తాయి బ్రో కానీ అవ అన్నీ గుంపు గుంపుగా వచ్చి అల్లారు చేస్తుంటాయి కదా
అవునవును.
సరే బ్రో ఇ సమయాన్ని ఇచ్చినందుకు. ధన్యవాదాలు.
ఓకే ధన్యవాదాలు బ్రో.
ఓకే బ్రో.